హలో గుడ్వినింగ్ అండి
గుడ్ ఇవింగ్ చెప్పండి మెడమ్
ఆ ఏం లేదండి ఏమనా ఎలక్ట్రిసిటీ ప్రాబ్లమ్స్ ఉందా అండి మీ ఏరియాలో
లేదండి ఏమి
అంటే కరెంట్ గడి గడికి వెళ్ళడం లేదంటే ఆ చాలా సేప సేపట్ వరకు కరెంట్ రాకపోవడం అట్లాంటి ఎదన ఇష్యూస్
ఇప్పుడు సమ్బర్ సమ్మర్ కదండి ఇప్పుడు కరెంట్ పో ఉంది వస్తుంది కామనే కదండి ఇప్పుడు
ఉం అదే అండి మా ఏరియాలో గూడ అలానే వెళ్తా ఉందండి కరెంట్ వెళ్తుంది వస్తుంది నైట్ టైమ్ అయితే స్రీట్ ఇలలో లైట్స్ కూడా లేవండి
ఆ ఉడకకు కూడా పడుకోవడం కూడా లేదు అది కామనే కదండి ఇప్పుడు
ఆ సపరేటుగ ఒక ఓన్ హౌస్ తీసుకొని దూరంగా వెళ్ళిపో వెళ్ళాలని ఫిక్స్ అవుతు తున్నామండి మేము గుడా ఈ సమ్మర్ సిటీ సమ్మర్కి కరెంట్ లేకపోవడం ఒక ఒకవేళ దూరం వెళ్ళినా ఫెసిలిటీస్ ఉండవు అని భయంతో ఎక్కడికి వెళ్ళలేకపోతున్నాం మేము మయితే
అదైతె నిజమె కదండి ఇక్కడ సిటీస్ కావచ్చు
అ
దూరం వెళ్ళాలంటే చాలా ఇబ్బంది పడాలి ఇక్కడ దగ్గరలో ఉన్నామంటే అన్ని తెచ్చుకోవడానికైనా దేనికైనా అవైలబుల్ గా ఉంటుంది
అదె ఆలోచిస్తున్నామండి మేమ్ కూడా అందుకే సొంత తం ఓన్ హౌస్ కట్టుకుందామా లేదా అన ఆలోచనలోనే ఉండిపోయామండి మేమైతే
అవునా అండి మ్ కట్టుకోండి అండి ఎప్పుడైనా ఓన్ హౌస్ అయితే ఉండాల్సిందే కంపల్సరీ కట్టండి ఓన్ హౌస్ నచ్చితె వెళ్ళొచ్చు నచ్చకపోతే అవునండి మార్ర్నింగ్ వెళ్తారు సెవెన్ థర్టీకి ఆఫ్టర్నూన్ వచ్చేస్తారండి మనకి అలా మ్ మ్ ఎండాలు చాలా విపరీతంగా ఉన్నాయి మ్మ్
అవునండి చాలా ఫుల్లు ఆ ఎండలొచ్చు వస్తున్నయ్ చూడండి
మ్మ్
ఆ ఏ ఇ ఇంకా సీజన్ ఆ సమ్మర్ సీజన్ ఇంకా స్టార్టే గాలేదు కొంచమే స్టార్ట్ అయింది, ఇంగా మధ్యలో గూడా లేదు మేము సమ్మర్ సీజన్ లో అప్పులేే అప్పుడే ఎండలైతే ఫుల్లుగొస్తున్నాయి జూడండి.
ఆ అవునండి ఇంగా ఏప్రెలుంది మే ఉంది ఎలా గడుస్తాయో ఏమో
బ్యూటీ ప్రోడక్ట్ చేసుకుని వెళ్తే ఇంగ చెమట ఒక్కటే వస్తుందండి
ఊ హు
అన్ అందుకే బ్యూటీ ప్రోడక్ట్స్ వాడడమే ఆ స్టాప్ చేసేసినాం, బ్యూటీ పార్లర్స్ వెళ్ళడం స్టాప్ చేసేసినాం! మ్మ్
అంతా నీకు చెమటకి మొత్తం నీకు వేసుకునేదంతా మొత్తం వచ్చేస్తుందది, గలీజ్గా అనిపిస్తుంది.
ఆ తన మ్యారేజ్ కి గుడ సరిగ్గా అదే సఫీషియంట్ గా ఎంజాయ్ చేయలేకపోయినాం ఎందుకంటే ఈ సమ్మర్ సీజన్ వల్లనే అండి.
అవునండి చేయలేమండి సమ్మర్ కీ అంతగా బాటర్ దబి లేస్తుంటది ఇరిటేషన్ వస్తుంటది తినలేదండి ఈ టైం ఉ
మ్మ్ సమ్మర్ కి చాలా హీట్ వచ్చేస్తుంది మళ్ళీ అది కాక
హెల్త్ ఇష్యూస్ వచ్చేస్తాయి వాటర్ దప్పిలేస్తుంది టుటూ ఉండి ఎక్కడికెళ్ళిన
హ్మ్ అదే ఆలోచిస్తున్నం టుడండి మేము గుడా
మ్మ్
ఏమన అకేషన్స్ ఏమన ప్లాన్ చేసారా అండి మీ సిస్టర్ది పెళ్లిగాని, మీ బ్రదర్ పెళ్లి గాని ఎవరిదన్నా ఏమన్నా జరుగుతుందా అండి.
ఏమండి
ఇదన్నా సిస్టర్ పెళ్లి గాని ఇంగా బ్రదర్ మ్యారేజ్ గాని ఏదన్నా
లేదండి సంబర్ లో ఎవ్వర్వి పెట్టుకోమండి మేము ఈ సంబాధికి భయపడి మేము, ఓన్లీ ఇంట్లోనే టైం స్పెండ్ చేయడం తినడం పండడం ఇదే అండి.
ఏమనా వింటర్ వెకేషన్స్ ఇస్తారేమో గదండి
ఆ అవునండి అవునండి మేము వెళ్ళేది జూన్ జ్ జూలై ఆగస్ట్ ఆ స్ మంత్ ట్లోనే వెళ్తామండి ఉమ్ ఈ టైమ్ లో వెళ్ళమండి మేము
ఏమన్నా సైట్ సీయింగ్ ప్లేసెస్ అట్లాంటివి ఏమన్నా చూస్తారేమో కదండి.
ఉమ్ అప్పుడే ఉంది. ఇప్పుడేం ఎక్కడికెళ్ళం మొత్తం ఓన్లీ స్కూల్కి వెళ్తాడు బాబు వచ్చేస్తారు అంతే ఇంట్లో ఆఫీసు ఉమ్ తినడం పండడం ఉండడం ఇంతవరకే బయటికి ఎక్కడికి వెళ్ళాము ఈ ఎండలకి బయ పడి హెర్దుచూస్
ఆ అదే గ్యాస్ వస్తుందా అండి మీకు
ఆ ప్రాబ్లమ్ అయింది కదాండి ట్వంటీ వన్ డేస్ కి ఒకసారి వస్తుంది అది మళ్ళీ బుక్ చేస్ ఉ మొన్నటి వరకు తగ్గిందన్ ఇప్పుడు మళ్ళీ పెరిగింది
ఆ కామన్ పీపుల్స్ ఎలా కొంటరండి గోల్డు మరి ఇంత దారుణంగా పెంచేస్తున్నారు వీళ్ళందరూ
హ్మ్ తగ్గుద్ తది అని చెప్తున్నారండి. ఉహు యుద్ధం జరుగుతుంది కదా దుబాయ్ లో అటు సైడ్ తగ్గింది గోల్డు ఉ
రీసెంట్గా అయితే అసల్ ఆ వెండి అయితే చానా రేట్ పెరిగిందండి.
లేదండి ఇప్పుడు తగ్గుతది అని చొప్తున్నారు యుద్ధం జరుగుతుంది కదా తగ్గుతది తగ్గే చాయిసెస్ ఉన్నాయి అనేసి వన్ లాక్ సిక్స్టీ థౌసండ్ ఉండేది వన్ లాక్ థర్టీ నైన్ థౌసండ్ కేమో వచ్చింది. తగ్గుతది అని చెప్తున్నారు ఇప్పుడు ఏమో
అమెరికా వాడేమ్ మో డాలర్ రేట్ పెంచాలని చూస్తాడు. ఈ చైనా వాళ్ళేమో వాళ్ళా ఆ మెటల్ రేట్ పెంచాలని చూస్తారు. మధ్యలో మన లాంటి మిడిల్ క్లాస్ వాళ్ళతో ఆడుకున్
ఉమ్ కామనే కదండి వాళ్ళకు
ఏవండీ షాపింగ్ చేసారా? అండి ఫెస్టివల్ సీజన్ కదండి
అవున్ చేసామండి మీర్
ఇక్కడ డ్రస్ అరిగేలార్చర్
ఆ అవున్ అవునండి డ్రెస్ సర్కిల్లో సారీ తెచ్చుకున్నామండి రేప్ పండగ ఉంది కదా
ఓక్ ఓకె అండి అల్ టే ఆ అయోధ్యకి ఏమైనా వెళ్ళాలని ప్లాన్ చేస్తున్నారా అండి
లేదండి లేదండి ఎక్కడికి లేదండి ఈ సీజన్ లో ఎక్కడికి వెళ్లం అండి మేము ఇంట్లోనే చేసుకుంటాం. తినడం పండగే
ఓకే అండి మేమయితే సరిగ్ ఇల్లో ఉన్న రాములవారి దేవాలయంకి వెళ్తాము అక్కడ అన్నదానం బాగ్ పెడతారండి అన్నదానం తింటాము. పానకం వడపప్ చాలా బాగిస్తారు అవి తినేతే
ఆ
వారిని దర్శనం చేసుకొని ఆశీరవ తీ సుకుని వచ్చేస్తారు చూడండి
అంతేలేండి మీరు వెళ్ళరా అండి ఎక్కడికి అయోధ్య
లేదండి సైట్ సీయింగ్ టెంపుల్స్ కి వెళ్తా ఉంటడండి సరోండింగ్ లో అయోధ్యకి సమ్మర్లో వెళ్ళలేం లేండి
అవునా అదే
ఆ రిస్క్ ఎక్కువ అండి సంవర్ సీజన్లో వెళ్ళలేము ఎండల్ చాలా ఉంటాయి. వడదెబ్బ గీడ దెబ్బ తగులితే, ఎక్కడండి లేని పోని రిస్క్.
ఆ
రీసెంట్ గానే నార్మల్ గా ఈ సామి వాళ్ళు నడుచు కుంటా వెళ్తారు చూడండి శ్రీశైలంకి
అవునండి
వెంకటాపురంలో ఒగా మెంబర్కి హార్ట్ స్ట్రోక్ వచ్చి చనిపోయినారండి.
అవును ఈ ఎండలకి అండి.
ఆహా సీజన్ని బట్టి అండి అది.
ఉమ్ మేన్ హెల్త్ బాగుంటే ఎక్కడైనా వెళ్ళచ్చు. వెళ్ళొచ్చు అండి. మధ్యలో వెళ్లేసి హెల్త్ ఎచ్చడ కొట్టుకుందం అంటే కష్టం.
ఆ అదే అదే పాల తోనే ఇది అయినామండి మేముగూడ చాలా ఇబ్బంది పడినాము.
ఉ
ఎక్కడన్నా టూర్కిన వెళ్ళాలండ్ అంటే మొత్తం ఓన్ కార్ వెహికల్ మాట్లాడుకొని, ఇంగా సపరేట్ గా ఎంజాయ్ చేస్తూ వెళ్తాం చూడండి. మేమ అయితే
అంతేలేండి
ఆ మీ గట్టిగా ఎంజాయ్ చేసి వస్తాము.
ఆ మీ బాబు స్కూల్కి వెళ్తున్నాడండి
ఆహా లేదండి లడాకా లా కూడా ప్లాన్ చేజే దమ అనుకుంటునామండి
అవునా అండి
కాశ్మీర్కి గానీ లడాక్కి గానీ
హ్మ్మ్ ఎప్పుడ్ వెళ్తా ఏ వెళ్ళాలి అని అనుకుంటున్నారండి
ఈ విన్ సమ్మర్ సీజన్ లో వెళ్తేనే బెటర్ అండి అక్కడ ఎందుకంటే ఆల్రెడీ మంచు ఉంటుంది కాడ్ టి కొంచెం చలి గాల్ ఎండాకాలంలో వెళ్తే కొంజః బెనిఫిట్ ఏమో అని ఆలో చెసున్నామండి
అవునా అండి వెల్లండి ఎండి
ఆ కలకత్తా కాళీమాత చూడాలని కూడా ఉందా
హ్మ్మ్ వెళ్ళేసి ప్లాన్ వెయ్యండి మంచిగా వెళ్ ఎంజాయ్ చేసాయండి వెహికల్ మాట్లాడుకోవాలంటే కష్టమండి అంత దూరం ట్రైనే బెటర్ అనుకుంటున్నా
ట్రైన్ కై అయితే జస్ట్ టికెట్స్ ఓన్లీ ఫైవ్ థౌసండ్ లో అయిపో ది అదే ఓన్ వెహికల్ అంటే ఆలోచించాలి
అది కూడా కాదు రిస్క్ అండి ఊరికే కుచ్చోనే వు
హెల్త్ హెల్త్ రిస్క్ ఎక్కువ అండి అదయితే జనరలి రైట్
స్లీపర్ బ మాట్లాడుకున్ స్లీపర్ బుక్ చేసుకున్నామ అంటే ట్రైన్ లో ప్రశాంతంగా పడకోచ్చు, ఎప్పుడు వస్తుందో ఊరు అప్పుడు లేయొచ్చు, ఎంజాయ్ చేస్తా వచ్చు మళ్ళీ ప్రశాంత.
వాష్రూమ్ ఫెసిలిటీస్ ఉంటుందండి ఫస్ట్
హ్మ్మ్ అది ఉంటుంది ఇది
ఆ ఫస్ట్ మెయిన్లీ థింక్ అది ఇంకా వాష్రూమ్ ఫెసిలిటీస్ ఉంటుంది.
స్ట్రగుల్ కాము ఇది ఓన్ బ ఉంటది తప్ప కుచ్చోని అవే రావి హ్మ్మ్ కూర్చొనే ఉండాలి చాలా పెద్ద చాలా ఇబ్బంది.
ఆ మరి అది కా ఆ ట్రావెలింగ్ అంటేనే భయం వేస్తుందండి యాక్సిడెంట్స్ ద చాల పెరిగిపోతుంది
ఊ హ జాగ్రత్తగ వెళ్లాలి ఉమ్
జాగ్రత్తగ వెళ్ళి జాగ్రత్తగా రావాలి చూసి ఆచి తూచి అడుగులు వేస్తూ పని చేేస్తూ ఉండాలి అండి ఐస్ క్రీమ్ ఏమన్న ఏమి ఇష్టం అండి మీకు ఐస్ క్రీమ్ ఇంతకు
వెెన్నెలా స్పాబెర్రీ
ఒకే మ్యాంగో ఫ్లేవర్ ఐస్ క్రీమ్ ఏమి ఇష్టం లేదా అండి
అహ ఏం లేదండి ఎక్కువ స్ట్రాబెర్రీ తింటా స్ట్రాబెర్రీ వెన్నాలనే ప్రిపేర్ చేస్తానండి
ఓకె అండి
జ్యూసెస్ ఇప్పుడు ఉన్నన్ లస్సిీ బాగ దొరుకుతుంది
అవున్లేండి ఒక్కొక్క నేటివ్ ప్లేస్ కి ఒక్కొక్కటి ఫేమస్ లేండి అహ మీ సీజన్ లో లో ఏదో సమర్ సీజన్ లో అయితే అయితే లస్సీ బాగ ముతారు మీగడ కూడ ఎక్కువ వేస్తారని విన్నాను
హుమ్ అవునండి బాగుంటుంది
చాలా టేస్ట్ బాగుంటుందా ఆ ఎప్పుడన్న మనం తప్పకుండ ట్రై చేద్దామండి ఎ
ఓకే అండి
ఓకె అండి థ్యాంక్ యూ ధన్యవాదాలండి
ఓకే అండి థ్యాంక్